హలో
చెప్పండి
హలో ఏం చేస్తున్నరండి
ట చికెన్ ఫ్రై చేస్తా ఉన్నా
ఇంకానా
ఉ స అన్నం అన్నం పెట్టాను సామాన్లు ఉంటే కడిగాను
ఆహా
రసం అయింది ఇంకా చికెన్ ఒక్కటి
అయిపోతే అయిపోతాదా
ఉ తలార నుంచి తినలేదు ఎవరు పిల్లలు తిన్ల నేను తిన్లా
ఆల్రెడీ ట్వెల్వ్ అయిపోయింది గా మరి
వన్ అయిపోయింది ఇంక అంటేమో లంచ్ చేయడమే
డైరెక్ట్ ఇగా లంచ్ ఆ
హు
ఉహు
వీళ్ళు మామూలు అప్పుడు బిన్నలు వేయరు సండే అంటే మార్నింగ్ ఏ లేసేస్తారు టిఫిన్ కూడా అవ్వలేదు ఈరోజు కానీ నేను ఎయిట్ వరకు లేయలేదు లేండి మాకు సండేనే ఉండి రెస్ట్ తీసుకుంటాన్నాడ్ లేకపోతే మామూలుగా లేసేవాళ్ళు గద సిక్స్ కే లేసేవాడు
ఆహా మేము కూడా అంతే సండే లేటే లేస్తాం అంటే డైలీ ఏం గా డైలీ లేగను
ఊ
ఎయిట్ నైన్ అయితది ఓసారి లేట్ పడుకున్నాముకో మా హస్బెండ్ ఎక్కడన్నా వర్క్ వెళ్లిండనుకో ఇప్పుడు కొంచెం ఇద్ర అట్ డైలీగా మేల్కుంటా మేలుకున్నప్పుడు ఇంకా ఆ రోజు మాత్రం టెన్ అయితది నైన్ థర్టీ అయితది ఒకసారి
మాముూలుగా ఎన్ని గంటలకు లేస్తారు
మామూలు అంటే ఇక డైలీ రొటీన్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఫైవ్ సిక్స్ ఉంటుండే
ఊ
ఇగ ఇక్కడికి వచ్చినంక అన్ని బందయితుంది
ఎన్ని గంటలకు లేస్తారు
ఇక్కడనా ఎయిట్ థర్టీ నైన్ అయితద్ మ్యాక్సిమం అయితే ఎయిట్ థర్టీ నైన్ వరకు లేచి ఓ హాఫ్ అన్ అవర్
ఏం ఉంట్లే మీ ఇద్దరే కాబట్టి ఎప్పుడైనా లెయ్యచ్చు
ఆ అయన వర్క్ వెళ్ళినప్పుడు ఇంకా మాకు నైట్ నిద్ర ఉండదు
ఊ
అవి దానికి దానికి ఫోన్ చేస్తుంటాడు ఇవి ఉన్నాయా అవి ఉన్నాయా అని అడుగుతుంటాడు పోన్సార్ ఏం చేశాడు ఏవన్నా మర్చిపోతాయి రాపిడో బుక్ చేసి పంపాలే
ఉమ్ ఆహా
ఊ ఇగ ఆయన తేచ్చినయన్నీ చిందర వందర పడేస్తాడు
మమ్మల్ని మీ ఆయనే చిన్నబిడ్డ అయిపోయె ఇంకేం చేస్తావ్
స ఆ కాదా కాదండి ఇప్పుడు ఏందంటే ఆయన ఒక కవర్ తీసిండనుకో ఆ కవరానీ ఉంటే మూడు రోజుల్లూగా అది ఆడనే ఉంటుంది దాన్ని పక్కకు నూకుతాడు కానీ దాన్ని తీసి దాని ప్లేస్ లో పెట్టడు
ఎందుకలా చిన్నదే కదా చిన్న పనే కదా అది
ఆహా అంతే ఓకే ఇవి నేనే అన్నీ ఇగ అన్నీ ఆయిన వర్కు మొత్తం ఇవ ఇవి ట్లు ఉన్నాయి అనుకో వర్కు మొత్తం ఆ సామాను ఒక పక్కకు పెడతా
ఊ
అన్నీ ఏషి మళ్ళీ గాన వర్క్ లేనప్పుడు ఇగ ఎప్పుడైగా పని లేదు అని అన్నాడు అనుకో ఖతం అన్నీ యేషి గద్రి మళ్ళ అన్నీ ఓ పక్కకు పె
అంటే మీ అత్త వాళ్ళతో ఉన్నావా నువ్వు అత్తా మామతో
అంటే ఉంటారు వాళ్ళు కాకపోతే వాళ్ళకి సపరేట్ రూం మాకు స సప్రేట్ మా రూమ్ మాకు మే ఇక్కడి నుంచి ఎళ్లొచ్చు ఆ వంటమ్మే నేనే
హూహూ ఇష్టపడతారా
ఆ వాళ్ళు అది తిని తి ఆ మంచిగనే ఉంటారు సేమ్ అంటే ఎక్కువ ఏం సతాయించవు ఎట్లున్నా ఫ్రీ గుండాల ఇప్పుడు మమ్మీతో ఎలా ఉంటున్నా ఆమెతో కూడా అలానే ఉండే అట్లా అట్లుంటది అంటే తనకి ఆడపిల్లలు లేరు అనమాట
ట్లాడరనమాట
ఆ మా అత్తయ్య కి ఆడము ఆడపిల్లలు లేరు సో ఇగ ఆమె అట్లా ఫీల్ అయిపోయి అందుకే ఏం అనదు ప్రతిదీ ఆమెనే తెచ్చిస్తది
ఊ అంటే ఆమె ఏమన్నా హెల్ప్ చేస్తదా నీతో ప పని
అంటే డైలీ వర్క్ ఆమెనే చేస్తది వంట ఒకటి నేను చేస్తా
ఆహా
ఒక్క వా బట్టలు ఒక్కటి వాష్ చేసుకోవడం నాది గిన్నెలు గానీ ఏమన్నా చిన్న చిన్న వొకుంటే ఆమె చేస్తాది ఆ ఎందుకంటే ఇప్పుడు ఆమె కొంచెం హెల్త్ బావుంటలేదని
ఊహూ
ఆ చిన్న చేస్తది అట్ల మొత్తం ఆమెనే ఏషేది పని ఏదో ఒక హెల్ప్ చెస్తది ఇప్పుడు నేను ఈ రూం మొత్తం సదురుకో
ని ఏదో ఒకటి చేస్తా ఉంటారు
ఆ అట్లంటే ఇప్పుడు ఆమె నేను ఈ రూం లో ఏవన్నా వర్క్ చేసుకున్నా అనుకో ఆ రూం లో ఆమె చేస్తది అదే వర్క్ అట్లా ఈ రూం నేనే సదరాల ఆమె రూం నేనే సదరాల అన్నట్టు ఉండదు ఆ రూం ఆమె సదిరితే ఈ రూం నేను జూసుకుంటా అట్లా
అలానే ఇద్దరూ ఒకటిగా కలిసి చేసుకోవాలి
ఆ టూ సైడ్స్ డోర్ ఉంటాయి అన్నమాట వాళ్ళకు ఎట్లుందంటే అటు నుంచి వెళ్ళిపోవచ్చు మేమేమో ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు అట్లా హా
ఓహో
మేము ఏం చేస్తామంటే ఈ రూమ్ మొత్తం ఇగ వంట చేసుకొని అన్నీ తెచ్ ఆ ఇంకా ఉన్నారు కాదండి రొండు రోజులు
హ్మ్ హు
మ్మ్ అంటే ఓనర్స్ ఉండే మా మామయ్య చనిపోయినప్పుడు అమ్మేసిరంట అప్పు చేసి చనిపోయిండంట
మ్మ్
ఇగ అవి అమ్మేసి పైసలు ఎక్కడెక్కడ కట్టేదుందో ఇవి కట్టేసిందంట
మ్మ్ హు
అంటే ఇల్లు కన్స్ట్రక్షన్ అయిింది కన్స్ట్రక్షన్ అయినంక కొంచెం మా మామయ్యకు వర్క్ నడవక అది జెయ్యక ఇది జెయ్యక అంత లాస్ అయిపోయి ఇగ ఇట్లా ఇబ్బంది పడిపోయిండు అ ఇబ్బంది అయితుందని చెప్పి ఆ మళ్ళా కొనుకోవచ్చులే అని చెప్పి ఇల్లు అమ్మేసిండు అంట అప్పుడు నైన్ లాక్స్ కి వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్లో వాళ్ళు ఏం చేసినార అంటే నైన్ ల్యాక్స్ కి అమ్మినారు వన్ ట్వంటీ అంటే ఎంత అక్క ఎంతండి వన్ ట్వంటీ అంటే మస్త్ పెద్ద ఇల్లు ఉన్న ఆ ఇల్లు మస్త్ పెద్ద ఉండే మన అంతా అమ్ముకున్నారు సగం సగం
ఏం చేసారు మళ్ళా అమౌంట్
ఆ ఇగ అక్కడిక్కడ తీసుకొచ్చినవన్ని అన్ని కట్టేసిర్రు ఇప్పుడు ఆ అన్ని దగ్గర దగ్గర సెవెన్ ల్యాక్స్ వరకు అయినాయియంట
అంటే ఎవరు అప్పు చేసింది మీ అత్త మామోళ్ళు
ఆ వాళ్ళు అంటే మా హస్బెండ్
కాళి
ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు మనం లోన్స్ అవి తీసుకుంటామా వాళ్ళ దగ్గర ఇంట్లో నడవకపోతే ఇప్పుడు పైసా నడుగుకుంటాం కదా అట్లా వాళ్ళు అట్ల వేసి చేసి చేసి చేసి అది ఎక్కువ అయిపోయింది బర్డన్
హ్మ్ హు ఇంకో మీ అన్న తమ్ముడా ఉండేది మీ ఆయనకి
అన్నా అన్నా
ఆయనా ఆయన ఏం చేస్
ఆయన ఏం చేయడు ఈ ఇంకా కాలే నేనే ఫస్ట్ తనని పోయిన
మ్మ్
మే ఫస్ట్ చేసుకున్నాాం మ్యారేజ్ అంటే ఎన్బీఏ కంప్లీట్ టైం అది రీసెంట్ గానే
అంటే ఆయన ఏం వర్క్ వెెళ్ళడ మీతో పాటు ఉండడు
ఆ మాతో పాటు ఉన్నాడు కాగాని పార్క్ చూసుకుంటున్నాడు ఖాళీ యే ఇప్పుడు ప్రజెంట్ ఖాళీ యే
మ్మ్ అట్టయితే మీతో ఉండడు తన్నీగా ఉంటాడు
ఆ ఏదో వర్క్ జూసుకో అంటే ఏదో ఒకటి తిడతడు ఇంట్ల అందరినీ
ఉమ్ హ్
ఇగ కొంచెం మా అత్తయ గూడ కొంచెం ఇబ్బంది ఇబ్బంది అయితది అందుకే ఇంకా మేం ఏమనం వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టము ఏమన్న జేస్కొని ఇప్పుడు మనమ అంటే చెప్పే కాడికి చెప్తాం ఎందుకంటే లైఫ్ మేము లీడ్ జేస్ నం అట్లాంటి లైఫ్ మీకు రావద్దు అన్నట్టు మనం అనుకుంటాం గనీ వాలట్ల అనుకోరు చాలా మంది అట్లనే ఉంటరు ఉమ్ ఇల్లకెందుకు మాక్లేని బాధ అని అనుకుంటర్ అందుకే మేము ఏమనం ఎవర్ ఏమన్న అనుకున్నా కూడ ఏమనం
ఉమ్ హు అంతేలే మన్ చెప్పేది చెప్పాలి ఇనకపోతే వదిలేవాలి వాల్లిష్టం గద
గంతే వాళ్ళ టైం అట్లుంది మన టైం నడిచినప్పుడు మనం అనుకోవాలి
అంతే
ఆ నేనయితే అట్లనే ఫిక్స్ అయిపోయినండి
ఉమ్
ఎవ్వరికేం చెప్పొద్ద్ ఇప్పుడు ఎందుకంటే మా టైం బాలే అన్నట్టు ఉండ
అంతే వెయిట్ చేయాలి మన టైం కోసం
ఇంకాండి ఒక్క నిమిషం లైన్ లో ఉండండి
ఉమ్
చెప్పండింకా
చెప్పాలి
ఏం లేదు
మా సైడ్ కూల్గా ఉంది ఒక్ కే గాలి కరెంట్ పోయింది అప్పుడు పోయింది ఇంతవరకు రాలేదు
ఆహా మాకు మిడ్ నైట్ పోతది పండుకోకున్ ఆ
మాకన్నా మిద్దుమ్ది కొంచెం పక్కన బా పనుకోవచ్చు
ఆ
టు లేేని పరిస్థితి ఇబ్బందే
అవును మేమెక్కాలంటే త్రీ ఫ్లోర్స్ కి ఎక్కాలి పైకి వామ్మో అన్ని ఇంకోటి ఏందంట్ టే ఇన్ ఇక్కడ రెంట్ ఓనర్స్ వాళ్ళు గూడ ఏమన్నా మనం బట్టలు వాష్ చేసుకుంటే ఇక్కడ ఎండేసూకుంటాం గదా బల్ కని లో అట్లేండేసుకోవద్దు త్రీ ఫ్లోర్స్ ఎక్కి మళ్ళ అక్కడ ఎండేసి రావాలా
అయ్యయ్యో
అదే అందుకే ఏం జేస్
ఓనర్స్ ఉండే ఇంట్లోనే చేరగూడదు మెయిన్
ఆ లేర్ లేరు ఓనర్స్ ఉండరిక్కడ
మళ్ళీ ఎవరు చెప్పేది బాల్కనీలో ఆరేయోద్దని
ఆ కెమెరాస్ లో ఇస్తది
కెమెరాలు ఉన్నాయా
ఆ అట్లా చూసి ఫోన్ చేస్తది ఫోన్ చేసి నీకేయద్దని చెప్పినను కదా ఎందుకేసారు అని అంటది
ఏం చెప్తావ్ అప్పుడు
అంటే ఇక ఆమె కి నైట్ టైమ్ లో చూడరు కదా లెవెన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ అట్లే వేసేస్తా
అవును లే
మార్నింగ్ నిష ఇస్తము
హ్మ్
కొంచెం పచ్చి పచ్చిన్నయి అంటూ గల్లీలో ఎస్తా వాష్రూమ్ సైడేస్తే తం బా ఇట్టుకుంటావు వాష్రూమ్ అది సైడ్ వేస్త అది సైడ్ కనబడవు వత్తి ఇక్కడ పార్కింగ్ ఏ అవుతుందో బైక్స్ అక్కడ దగ్గర అయితే ఆడుతు
ఊహూ
ఈ వర్షాకాలము ఇబ్బంది అయితది
ము వర్షాకాలం అప్పుడు ఇలా అప్పుడు చెప్పుకోవాలి కదా మీరు
అంటే అప్పుడు ఎట్లా అంటే నేను ఫోర్ డే త్రీ డేస్కి టూ డేస్ డ్రయ్యర్ లో విండుతుండే ఇప్పుడు డైలీ డైలీ విండేసి విన్నేస్తా
కాదు మీకు మీరు గ్రౌండ్ ఫ్లోరా సెకండ్ ఫ్లోరా
గ్రౌండ్ ఫ్లో
గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నప్పుడు ఖాళీ ప్లేస్ ఉంటుంది కదండి సైడ్ లో
పెద్ద ఉంటుంది అక్కడ ఏమి వెయ్యనీయదు
అంటే గోడ సైడు మేక్ కొట్టుకొని దారం కట్టుకొని
ఉంటుంది అక్కడ ఏం చేసామంటే నైట్ టైంలో ఆ చాల ఎవరిని ఏమంటామని మనం అయన ఒకసారి ఏం చేసామంటే కొంచెం హెల్త్ బానేదు ఒక త్రీ డేస్ ఇక్కడ వేసుకుంటామని చెప్తాం ఎక్కువ ఎక్కువ ఉంటేనే ఏమో పైకెళ్తా డైలీ డైలీ రొటీన్గా ఎం ఇస్నంకో ఎళ్ళను
అంతేలే
న్నప్పుడు ఇబ్బందైతుది ఏంద అంటే మనకి లేడీస్ ప్రబ్లం ఉన్నప్పుడు కష్టం బకెట్స్ ఏట్టుకొని అంత పైకి ఎక్కాలంటే ఎక్కలేను ఒక్కొక్క సారి మా హస్బెండ్ నీ తీసుకొని పోయి ఎండేసి రా అని చెప్ ఆ చాల ఇబ్ ఆ
ఏదో ఒక ఫ్లోర్ అయితే పర్వాలేదు
బ్లాంకెట్స్ అవి ఉన్నాయనుకో పెట్టేసి వస్తాడు ఒక్కొక్కసారి అట్లా అట్లా వేస్త చాలా ఇబ్బంది అవుతుంది